హలో ఆ హాయ్స్ సిస్టర్ ఆ వినిపిస్ స్తుంది మీకు
ఆ వినిపిస్తుంది కొంచెం లో ఉంది గానీ
ఓకే ఎలా ఉంది ఇప్పుడు హెల్త్
ఆ బాగానే ఉంది పర్వాలేదు నేకంటే బెటర్ గా ఉంది
ఆ ఓకే కే హాస్పిటల్కి ఎల్ల రా లేదంటే
ఆ లేదు లేదు జస్ స్ట్ నిన్న ఫ్యూరిష్ గా ఉంది కదా మా లుగా డోలో వేసుకున్నారు మార్నింగ్ కి చాలా వరకు సేట్ అఇంది హు
ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారా క్యూర్ అయ్యారా కొంచెం
చాలా వరకు పట్టవు ఆ తిన్నాం ఉ నీకైందా డిన్నర్ అయ్యిందా
ఆ తిన్నాను నేనయితే తిన్నాను మా వారు ఇంకా రాలేదు సో తన కోసం వెయిటింగ్ అన్నమాట ఇవాళ నేను ఆఫ్టర్నూన్ తినలేదు సో అందుకని చెప్పి ఆకలేసింది తినేసాను
ఆఫ్టర్నూన్ అంటే ఏంటి సాటర్డే ఒ పుటేనా
అలా ఏం లేదు బ్రేక్ ఫాస్ట్ లెవెన్ కు తీసుకున్న లెవెన్ లెవెన్ థర్టీకి తీస్ కున్నా
ఒహొ
సో అందుకని చెప్పి ఆ ఆఫ్టర్నూన్ ఫుడ్ స్కిప్ చేసానన్నమాట
ఒహొ
ఇంకా సాయంత్రం అ యూజువల్ గా పాలు తాగేసాను ఇవాళ టీ కూడా తాగలేదు టీ కాఫీ ఏం తాగలేదు
ఒహొ
ఉ హార్లిక్స్ కలుపుకని పాలు తాగేసా ఆ ఉంది సస్టర్ తాగుతాను ఫుల్గా తాగుత
ఆ ఎన్నిసార్లు తాగుతారు రోజుకి
మార్నింగ్ ఈవినింగ్ ఇప్పుడు సమ్మర కాబట్టి వింటర్ లో అయితే చెప్పలేం ఎన్నైనా తీసుకోవచ్చు వెదర్ని బట్టి
సర రోజుని
ఇవాళ ఉ పప్ పప్పు చేశాను ఆఫ్టర్నూను
ఉ
పప్పు చేసి రసం పెట్టాను ఈవినింగు టమోటా రైస్ చేసాను
ఆహా ఒ ఓకే సరే సరే స ఆ
మీరేం చేసారు
నేను పప్పు ప పూను చారు చేసిన మార్నింగ్ ఈవనింగ్ టిఫిన్ దోసలు పిండి దోసలేసుకుని తినేసాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మ ఇడ్లీ
ఉ
ఇడ్లీ చేశాను ఇంకా అంతే వర్షం పడింది మాకి ఇక్కడ బాగా వేళ
ఆ మాకు మాకు వర్షం పడలేదు గానీ కొంచెం క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉన్నింది మొన్న దుమ్ములేపింది ఫుల్లు వర్షం భయంకరంగా పడింది ఇప్పుడు ఉగాది ముందు రోజు
మా ఉగాది రోజు
పెంది
మాకు కూడాను ఉగాది రోజా ముందు రోజా నిన్న
నిను ఉగాది
ఉగాది రోజునే అనుకుంటాను మాకు బాగా పడింది చాలా అంటే ఈవినింగ్ ఈవినింగ్ అయ్యే సరికి ఏ మొత్తమంతా చీకటయిపోయింది అంత బాగా మేఘాలు కమ్మేసినయి కమ్మేసి చాలా గట్టి ట్టిగా గాలి తుఫాను వర్షంలా ఉందనమాట తుఫాను లా గాలేసేసి వర్షం పడిపోయింది చాలా గట్టిగా పడింది వర్షం మన్న తర్వాత నిన్న కొంచం పర్వాలేదు ఈ రోజు కూడా పర్వాలేదు ఎండ వచ్చ బాగానే ఉంది అనుకున్నా కానీ మళ్ళీ ఈవినింగ్ కి మళ్ళీ తర్వాత మళ్ళీ తర్వాత తర్వాత మొబ్బేసేసి వర్షం పడిపోయింది చల్లగానే ఉంది ప్రస్తుతి స అయితే మధ్యలో బాగా ఎండలో ఎక్కువైపోయినాయి
అవును అవును
ఉ మిడిల్లో అలాగా ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచం చల్లబడింది ఉ
ఈ వర్షం పడ్డం వల్ల మొన్న కొంచెం క్లైమేట్ అనేది
ఊ అదే తుఫాన్ అంటున్నారంట కదా మరి ఎప్పుడో తుఫాన్ తెలియదు కానీ సైక్లోన్ ఉంది అంటే దాని వల్ల ఇలా ఉండార
ఆహా ఓకే సైక్లోనా
ఉమ్ ఉ
ఏటండి ఈ సమ్మర్ లో డే బై డె వర్షం పడిన కూడా హ్యాపీ ఫుల్ ఇక ఈ విధంగా కొంచము వాతావరణము చల్లబడు తుంది ద కొంచెం మనకి కొంచెం బాడీ అనేది కొంచెం హీట్ నుంచి కొంచెం దూరం చేస్తుంది చల్లదనం ఉంటుది ఉవ్
సాంబర్ లో యాక్చువల్ గా మంచి సమ్మర్ ఉంటది కదా అప్పుడు వర్షం పడిందంటే ఒక రోజుగాని వర్షం పడితే నెక్స్ట్ చేస్తరు ఇంకా వేడి ఎక్కువైపోతది ఆ వేడంతా పైకి లేస్తది
అది ఇది ఫుల్గా పడాలి వర్షం ఉంటము ఊర్కే అట్ల పడి ఆగిపోకడదదు
ఆ అ ఒక రోజు ఫుల్గ పడ తే పర్వాలేదు కొంచెం పడుతుందనుకోండి సాయం కాలం అల కొంచెం పడిందా పొద్దునికింకా ఎక్కువైపోతుంది వేడి
అవును అవును ఆవును
ఈ రోజ్ సెలవేనా
ఆ ఇవాళ సెల్వే సిస్ సర్ రంజాన్ కద ఇవాళా సో నార్మల్గా అయితే నార్మల్ గా అయితే ఫ్రైడే కాక సాటర్డే కాకపోయి ఉంటే ఇక్కడ మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు అండ్ మ బిర్యనీ ఇస్తారన్నమాట
ఉహు ఆయ్
ఉమ్ ఇంక వాళ్ళు ఇవాళ సాటర్డే కదా సో అందుకని చెప్పి హుమ్ ఇంక వాళ్ళు మసీద్కి వెళ్ళి ప్రేర్ ప్రార్థన చేసుకోని సంథింగ్
హూ లాస్ట్ మ లాస్ట్ వీక్ ఎప్పుడో నేను ఆ హాలిడే నె ఇవాళ నిన్న స్కూల్ ఉన్నింది మొన్న ఉగాది రోజు హలిడే
హుమ్
హుమ్ మొన్న మసీదు కెళ్ళి గంజి తీసుకొని వచ్చి తాగాం అన్నమాట అందరం
ఓహో
అది చాలా బాగుంటుందని చెప్పి స్పెషల్ అంటూ ఏం లేదు గంజి అంటే వాళ్ళు చాలా ఐటమ్స్ ఏసి కొంచెం హుమ్ రవ్వ గంజి లాగా చేస్తారనమాట మనం రవ్వతో ఉప్మా చేసుకుంటాం సో ఆ టైప్
ఉప్మరవ్వ లేకుంటే బియ్యము దానులతోన
ఆ ఉప్మా రవ్వో బియ్యం రవ్వో నాకు పెద్దగా ఐడియా లేదు ఉప్మ రవ్వే అనుకుంటాను
ఓహో
కాని చాలా టేస్ట్ గా ఉంటుంది జ్యూస్
ఊహు
చాలా అంటే మన్న హిందువులు కూడ వెళ్ళి తీసుకొని వచ్చి తాగుతరు హెల్త్ కూడ చాలా మంచిది అంట ఆ ఆ ఇ తరీస్ సార్ ఓన్లీ ఈవినింగ్ టైమ్ లో మాత్రమే ఫైవ్ థర్టీకి వళ్ అలా కంప్లీట్ చే కుంటారు ఆ తర్వాత వెళ్ళామంటే మనము మనకి ఎంత కావాలో అంత పోస్తారు
హ్మ్ అంటే అందులో కాయగూరలు వేస్తార
ఆ వేస్తారు వెజిటేబుల్స్ అన్ని వేస్తారు ఆ పట్ట లవంగ ఆవున్ టమోటా ఎరగడ్డ ఆ అన్ని వే సి కొంచెం జావ లాగ ఇప్పుడు మనం చావ రాగాంచుకుంటాం హ్మ్ హ్మ్ ఆ విధంగా వీళ్ళు గంజి చేస్తారనమాట కానీ చాలా బగుంట వేడి వేడిగా తాగితేనే బాగుంటుంది కొంచెం చల్లగా అయి చెప్పిందంటే మళ్ళీ తగుబద్దు అవుతుది
అవున అవును నేను ఫస్ట్ టైం విన్నాను ఆ చిన్నకు ఐడియా లేదు అసలుది
ఆహా ఓకే ఎవీ ఏయరు వెళ్ళిపో వెళ్ళలి పోసుకొని వచ్చుకుంటాం ఇయర్లీ వన్సే కదా ఈ గంటి వాళ్ళు రంజాన్ టైమ్ లో మాత్రమే ఓన్లీ రంజాన్ టైమ్ లో మాత్రం మిమ్మల్ని బక్రీద్ కూడా చేయరు ఓన్లీ రంజాన్ వన్ మంత్ పోస్తారనమాట ఉపవాసాలు ఉంటారు కదా వాళ్ళు సో ఆ వేస్తారు వేస్తారనమాట
హ్మ్
మ్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ అయినా కూడా అక్కడకి మసీద్ క వెళ్ళి ఊపించుకుంటే కొంచెం క్యూర్ అవుతుంది బాడీ
హ్మ్
హ్మ్మ్ నేనక్ అలా ఒకసారి మా పాపకు మ సీదుకి అప్పుడప్పుడు వెళ్ళి ఓ లేదు నమాజ్ చేస్తారనమాట
హ్మ్
కొంచెం క్యూర్ అవుతుంది అక్కడ కూడ
అవునా
మనం మంత్రాలు తంత్రాలు ఆ విధంగ వేసుకొని వచ్చుకుంటాం కదా అవి విధంగా మసీద్ కెళ్ళి నమాజ్ చేసుకొని వీళ్ళకి ఊదుతారన్నమాట వాళ్ళు
హ్మ్ అదే అదే మన నమ్మకం మీద ఆధారపడి ఉం
ఆ అది వాళ్ల్ళు హిందువుల గద మీ మేం చెయము ఆ విధంగ అంతా ఏం అనరు
హ్మ్
హ్మ్ ఈక్వల్ గా చేస్తారనమాట
ఊహు
హ్మ్మ్
ఇంకేంటి సంగతులు
ఇంగా చెప్పాలి సిస్టర్ మీరేం తిన్నారు
మేము అదే మార్నింగ్ రసం పెట్టాను పప్పు పప్పు కూరా చేస్తను పప్ పొయ్యిగురు చేస్తాను పెసరపప్పుతోను
ఆహా ఓకే
అంటే కూరలాగే కూర చేస్తాం కదా అలాగే పెసరపప్పుతోను
ఆహా ఓకే ఓకే
బెండు అప్పుడు మసాలా వేస్తామంటే ఉల్లిపాయలు మగ్గ పెట్టేసాక పెసరపప్పు కూడా
ఈ సమ్మర్ లో మంచిగా ఉంటుంది గదా సిస్టర్ అది
ఆ
పెసల పప్పు ఉ సమ్మర్ లో పెసల్ పప్పు బాగా తీసుకుంటే హీట్ కూడా బాగా తగ్గిస్తుంది కదా బాడీలో హీట్ అనేది కూడా చాలా బాగా తగ్గిస్తుంది
ఆ పెసర పప్పు మంచిదే కదా
ఉ అది వింటర్ సీజన్ లో కన్నా ఉ వింటర్ సీజన్ లో కన్నా సమ్మర్ సీజన్ లో తీసుకున్నామంటే ఇంకా అది వంటికి చలవు జేస్ నాన్ మాట
అవును పెసరు పప్పుకి అమ్మగా కూడా వండు నాకు పెసరపప్పు ఏ ఎక్కువ ఇష్టం కందిపప్పు కంటే ఆ ఒక్కసారి మొద్దు పప్పు చేసినా కూడా అది ఒక కమ్మదనం ఉంటది కాపోతే బా ఏపి ఇ వొనే వాడాలి ఏపాకపోతే కొంచెం జిగురుగా ఉంటది
అవును అవును
ఏ అందుకు దీన్ కొంచెం ఏపేసుకుంటే దాని తర్వాత ముద్దపప్పు చేసుకుంటే బాగుంటది
మేము కందిపప్పు ఎక్కువ యూస్ చేస్తాం గాని ఇది కొంచము సమ్మర్ వచ్చింది కాబట్టి బీరకాయ్ పెసల్ పప్పు వేసి ఉడగ పెట్టుకొని ఆ కర్రీ లాగా చేసు కుంటాము ఇంకా అలా కాకపోతే ఓన్లీ పెసల పప్పు మాత్రమే ఉడగ బెట్టుకొని చక్కరేసుకొని పోద్దునే లేచిన వెట్టనే తాగేస్తాం అనమాట నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకునేస్తాము ముందే
చక్కెర వేసుకుని తాగుతారా
ఆ మార్నింగ్ బాగ్ ఫుల్గా మెత్తగా ఉడగ పెట్టేస్తాం అనమాట పెస పప్పు అనేది ఆ మెత్తగా ఉడకబెట్టేసి అది అట్లే పెట్టేసి పొద్దున్న లేసి టీ కాఫీ తీసుకోకుండా కొంచెం చక్కర కొన్ త పలకలు కొని వాటర్ లాగా దాగుతాం అనమాట
ఆ అది దాంతోటేకి ఆ సూప్ ఉప్పు కూడా చేస్తారు అంటే ముందాలు సూపుంటారు కదా ఆ అది మీరు చెప్పినట్టే కానీ అందులో ఉప్పు వేస్తారు ఉప్పు వేసుకోకూడాను పలచగా చేసేసుకోన్ తాగితే మంచిది బలం కూడా అంట అసల అన్ని పప్పులో అంటే పెసరపప్పే బలం అంటారు అసలు అన్నిటికంటేనంట మనం కదిపప్పు అని అనుకుంటాం కానీ పెసరపప్పె ఇంకా బలం అంటారు నార్త్ లో తినే వాళ్ళు